నమస్కారం అండి.
బాగున్నారా.
బాగున్నా మీరు బాగున్నారా.
ఆ బాగున్నామండి.
ఏమి చేస్తన్నారు తిన్నార.
తిన్నార.
తిన్నామండి ఏం కర్రీ ఇవాల.
ఈ రోజు చికెన్ అండి.
అంటే ఇవాళ ఏమన్నా. స్పెషల్ ఇవాలా ఏంటి స్పెషల్ మరి ఇవాళ.
స్పెషల్ అని ఏం లేదు. ఇక పిల్లలకు తినాలనిపిస్తే తీసుకొచ్చామండి.
ఆది కాకర కాయ టమాటా అండి.
అవునా ఏం చేస్తున్నారు. ఎలా జరిగింది ఉగాది పండుగ.
బానే జరిగిందండి.
ఉ.
మీది పల్ మేము. భక్షాలు వేసుకున్నాం. ఇంటి దర్వాజులకు మామిడి ఆకుల తోరణాలతోని అలంకరించుకున్నాం.
ఉ.
ఆ పచ్చడి నా ఆరు రుచుల పచ్చడి తయారు చేసుకున్నామండి.
అవునా ఈ ఉగాది పండగ అంట. అంటే మామిడికాయతో చేయడమే స్పెషల్ కదా.
ఆ ఇంటి ముందు ఊడ్చుకున్నాం చల్లుకున్నాం ముగ్గులు పెట్టుకున్నాం. ఇల్లు శుభ్రం చేసుకున్నాం ఆ అందరం స్నానాలు చేసాం.
మ్.
పిండి వంటలు గుట్లా చేసినాం.
కొత్త బటలు షాపింగ్ చేయలేదా అండి.
చేయలేదండి కొంచెం ఇక మనీ లేకుండే చేయలేదు.
అవునా.
అంటే రీసెంట్ లా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినామండి మేము.
అవునా.
ఆ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇక్కడికి వచ్చి ఇక వెళ్తాముని ఆ రోజు ఇక ఉగాది పండుగ రోజు రోజు మా అమ్మమ్మ అంటే దేవుళ్ళలకు దీపాలు ముట్టిస్తుది
అవునా
జు దేవుని దగ్గర పచ్చడి పెట్టి భక్ష్యాలు పెట్టి మొక్కి పోటోలు దిగుతం దీపారాధన చేస్తుంది అన్నది అంటే దీపం ముట్టిస్తుంది
ఆహా
ముట్టిచ్చిిన ముట్టిచ్చిన తర్వాత మేము ఆ దేవం దగ్గర పెట్టిన తర్వాత మే అందరం లైన్ గా కూర్చొని ఇస్తాలు బసాలులో గ్లాస్ లో పచ్చడి పోసుకొని తాగి హోటలు దిగి ఎంజాయ్ చేసా ఎంజాయ్ చేసామండి
అవునా అండి పండగలు అంటే అందరు కలవడం అందరం చేసుకోవడం చడం బాగుంటది కదా పల్లెటూరులో బాగుంటుంది ఇంకా
అవును మీది పల్లెటూరా సిటీనా
మాది సిటీయా అండి
సిటీ అయితే ఇప్పుడు ఈ ఒక టెన్ డేస్ నుంచి గ్యాసు
చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ గ్యాస్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయండి మాది కొంచెం మా అదృశ్యం బాగుంది ముందే బుక్ చేసి పెట్టుకొని ఉంటే మీ రెండు గ్యాస్ మొ దాని వల్ల ఇప్పుడైతే ఎలాంటి ప్రాబ్లం లేదు చూడాలి గ్యాస్ అయిపోతే ఇక ప్రాబ్లం ఎలా ఉంట
అంటే ఘోరంగా ఉంటదండి పల్లెటూళ్లలో కొంచెం అంటే ఇట్లా అడవి ప్రాంతంలోకి వెళ్ళలి కట్టెలు తెచ్చుకుంటారు కదా అండి సిటీలలా తెచ్చుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు మళ్ళా మనకు అక్కడ పక్క పక్క వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా మనకు పల్లెటూర్ల అంటే కొంచెం పక్కింటి వాళ్ళు తెలిసి వాళ్ళ సలహ తీసుకుొనే అట్లా వెళ్తాం కదండి పక్కింటి వాళ్ళకు తెలియదు కదా
అవునండి అదే పల్లెటూరులో ఉన్నట్టు సిటీలో ఉ ది ఆడ పక్కనళ్ళు చచ్చినా పట్టించుకోరు సిటీలో అదే పల్లెటూరులోనే అయితే
అందుకే మీ పిల్ అందుకే మీ పిల్లలను పల్లెటూరు కే ఇవ్వడానికి ప్రయత్నించండి
ఇప్పుడు ఉన్న జనరేషన్ కి చదువులు వాళ్ళు రే ఫ్యూచర్ లో సెటిల్ అవ్వడం వాళ్ళు చూసుకుంటారు మనం చెప్పేదిని రోజు జు లేవు కదండి
అవునండి
హ చూడాలి భవిష్యత్తులో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది
చ్చని వాతావరణం ఉండదు కదాండి సిటీలో ఇంట్లో ఏసీలు కూలర్లు పెట్టు కొనే ఉంటారు కదా
ఆ అవునండి అది మెయిన్గా ఇక్కడ ఉండేది అది ఒకట ఇక ఈడ వేడి కే తప్పదగా
ఈ సమ్మర్ లో ఇంకా ఇబ్బంది అవుతుందండి
ఆ సమ్మర్ లో చాలా ఇబ్బంది అవుతది ఎండలు చాలా బాగా ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం ఈ ఎండలకు ఆ ఫ్యాన్లు కూలర్ తోనే బతకడం అయితుంది
మళ్ళా సిటీలో ఉంటే కూడా రూమ్ రెట్లా అంటే మీది ఓన్ ఇల్లా రెం
లేదండి రెంటేనాండి
ఆ అట్లా కూడా శాలరీ ఓనర్ వాళ్ళకే ఫలితం అనేది ఉంటదండి మనకు ఏమిండదు మనం పని చేసిందంతా వాళ్ళకే వృధా అయిపోతు ద అండి
వృధా అయ్పోతది అదే అవ్తుందీ సిటీ లొ సంపాదించిందీ రెంట్లకు తి తిండికి వాటికే తప్ప ఒక్క రూపాయ్ మిగలదు అదె పల్లెటూర్ లో ఉంటె కనీసం ప్రశాంతం ఉండచ్చు రోగాలు నొప్పులు ఉండవ్ ఎంతైనా ప్రశాంతత అనేది పల్లె టూర్ లోనె ఉంటయ్ ఈ సిటీలొ ఏముండది కాకపోతె ఉరుకుల పరుగుల జీవితానికి అందరూ సిటీసి ఇతి సిటీ అంటరు గాని సిటీ అంతా
మీకో ఈట్లా ఎండ అనెది సూర్యరక్ష్మి అనెది ఇంటి పై పడితే డి విటమినన్ పొందుకోవచ్చ అండి పల్లెటూర్లో ఉంటే సరిగ్గ సిటీలొ ఉంటే ఎండ అనేదీ ఉండదు కావట్ ఎండ అనేది మీ ఇంట్లో పడదు కావట్టి మీ విటమిన్ అనేది వి ఇన్ లోపం అనేది బాగుంట్
బాగుంటది అదె ఇరికిరికిన్లు ఉంటయ్ సిటీలొ కావట్ టే అ వేడి అన్నది మీదికీ రాదు అదే పల్లెటూర్లనో అయ్తే ఇరవై నాలు గంటలు వేడి అయిందన్నది తగుల్తది
అండే ఇగ మల్ల మార్కెలూ మార్క్ మార్కెట్ ధరలు గూడ బాగున్. టయండి ఏది గొనాలన్నా మనం సి పల్లెటూర్లల్లో పక్కింటి వాలింటి కాడ మని. ఇంట్లో కరివేపాక్ లేకున్నా పక్కిల్ల వాని ఇంటికాన్నైన దెచ్చు.
ఆ పల్లెటూర్లోనయిదె చెట్లకుంటయ్ కోస్కోచ్ కోచ్ ఇ. ఇక్కడ ప్రతి పల్లెటూర్ల దొరికినట్టు ఇక్కడ ఏం దొరకదు ప్రతీది కొనుక్కోవాల్సిందె.
ఆ నిమ్మకాయల కానుంచీ తీస్ కొచ్చుకోవాలండి.
ఇది కొనాల్సిందే ప్ర
సిటీలా మనం పక్క వాళ్ళతొ, సిటీలో మనం కొంచెం. తెలిసిన వాళ్ళ అంటే ఓన్ గా ఉన్న వాళ్ళు కో కొన్ని అన్ని తెల్షి ఉంటయ్ గదా అండి. వాల్లగును పరిచయం చేస్కోవాలి ఏదన్నా చెట్లూ క్కనన్న ఉన్నయా ఉత్తగ తెంపచ్చుకోడానికి, అంటే ఏదైనా.
పల్లెటూర్ల మాట్లాడ్ నట్టు సిటీల సిటీలో మ్ మాట్లడరు గదండి, పల్లెటూరోళ్ళలాగా అక్క చెల్లె అన్ మాట్లాడుకోగలుగుతాం గాని సిటీలొ. ఇగ్ కొంచెం ఇల్లున్నోళ్ళంటే కొంచెం లెవల్ చూపెడతారు అంతె, పక్కనొళ్ళతోన్ మాట్లాడ్డానికి అన్. తా ఇంపార్టెన్స్ ఇయ్యరు, ఎవ్వరి జీవితం వాళ్ళద. న్నట్టుంటది సిటీ లైఫ్ అంటెనే ఎవ్వరో ఎక్కడో ఒకరు మంచ్చొళ్ళుంటరు ఆ నేను అవ్ నేను హౌస్ వైఫే అండి జాబ్ ఏం లేద్ ఖాళియే తకుముందు జాబ్ చేసేదాన్ని, ప్రస్తానికి కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్లా ఇంట్లోనే ఉంటున్. న్న
హు అవునా
ఉహూ జాబ్ చేస్నా సంపాదించింది హెల్త్ కు పెట్టడం అయ్ తాంది ఈ సిటీలొ.
ఊ నండి మీకూ సొంతూర్ అక్కనేనా అండి
ఆ సొంతూరీ మాది పల్లెటూరే కాక్పొతె ఉండటం మేమ్ సిటీలో ఉంటున్నం.
ఉ అవ్నా పెళ్లి పల్లెటూర్లల్లా అంటే ఎక్కువ మనకూ చెట్ ట్లగో చెట్లో పండే కాయల్ గుడ, తింటే గుడ, మనకు విటమిన్ అనేది వస్తది.
ఆ ఇక్కడ అన్నీ మందులేస్నయే దొరుకుతయ్ గదా అండి, మనకు పల్లెటూర్ల దొరికినంత నా. నాచ్రల్ గా సిటీలొ దొరకవు
ఊ మనం ఏది ప్రతి ఒక్క వస్తువు కొనుక్కోవాలంటే డబ్బు వెట్టన్
ఊమ్ ఐదు వందలు మార్కెటుక్ వట్కోన్ బోతె ఐదు వందలు. రూపయ్ రిటర్న్ రాదిగ మనకు పల్లెటూర్లో అట్లుండది పల్లెటూరు లైఫ్ బాగుంటది అంటారు గానీ, చూడాలి ఫ్యూచర్ లో పల్లె. టూర్ లో సెటిల్ గాడానికి ఆ చిన్నప్పన్నుంచి పల్లె టూర్లో ఉన్నోళ్ళమే, కాకపోతే ఇగ ఇప్పుడు మ్యారేజ్ అయ్యి, వచ్చి ఇక్కడ. తప్పదు ఉండాలి ఈ ఎక్కడ ఉండాల్సొస్తే అక్కడ ఉండాలి అంటారు గదా.
పచ్చళ్ళు ఇట్ల వెట్టిల్ల అండి మీరు
ఇంకేం బెట్టలేదండి ఇగ సమ్మర్ స్టార్ట్ అయింది గదా, పెట్టాలి మామిడికాయ్ పచ్చడ.
మీరు పెట్టిర్రా అండి పచ్చళ్ళు
పెట్టలేదండి మాకూ, మా అమ్మ వాళ్ళింటికా నుంచే మా అమ్మ వెడితే పట్టుకొనీ వెళ్. తా అండి మాక్ పిల్లలు ముగ్గురు, మాకు ముగ్గురు పిల్లలు ఉన్నరూ, అందుకే పెట్టనియ్యరు. ఏదైనా మా అమ్మవాళ్ల ఇంటికాన్నుంచి
పచ్చళ్ళు వెట్టుకుంటే ఈ సమ్మర్ లో మళ్ళీ వానకాలం, చలికాలం, తినడానికి. బాగుంటది కూరల కన్నా పచ్చళ్ళతోని కొంచెం
ఆ వేడి వేడి అన్నంలో వేసుకుంటే మంచిగా అనిపిస్తదండి
నెయ్యి వేసుకని తింటే బావుంటది
అ బేబీ
మీకు బర్లు పాలు ఉన్నాయ అండి లేకపోతే కొనుక్కోవడమే
మాకు ఆవు ఉందండి మాకు పాలు ఇస్తది ఆవు ఊ మీకు ఇట్లా లీటార్ల చొప్పున పోస్తారా అండి
ఆ లీటర్ల చెప్పున్నే పోస్తారు ఇగ కొను కచ్చుకోవాల్సిందే బయట నుంచి ఇగ ఇప్పుడు కొనుక్కోవడం పాలు రో
ఆ ఇ యమ్ ఒకరెనుకొకరు ఒకటే ఫోన్ చేస్తున్నారండి ఈ యాప్ ఏవట్టి
అవునా అండి డి ఉ తిన్నరా మరి
తిన్నామండి మా బాబు పడుకోబెట్టిన ఇప్పుడే
అవునా ఎక్కడిక్కనా వెళ్తారా వ్యవసాయం పనులకు ఇంట్లోనే ఉంటారా
మా బాబు వన్ ఇయర్ బాబు ఎవరి దగ్గర ఉండడండి నా దగరతప్ప
ఇక్కరే ఉంటడా ఊహు పోనీలేండి పిల్లలు ఎదిగే వరకి వాళ్ళని చూసుకోవాలి పిల్లలు ఎదిగితే గాని వేరే ఏమన్నా చేసుకోవడానికి ఉంటది స్తారా మీరు వ్యవసాయం పనులు
చేస్తామండి అంటే చి చదువుకున్నప్పుడు చేయకపోయేది దీ ఇగా అంటే బాగా ఇట్ల నాట్లకూ ఇట్లా పోవడం అది రాదండి ఒక పత్తి ఎరడం మిర్చి దెంపడం వస్తదండి అంతే
అవునా పోనీలేండి వ్యవసాయం పనులు వస్తే రేపు ఫ్యూచర్ లో పిల్లలకు అ అన్నీ చెప్పుకోవడానికి ఉంటది
ఆ మీ పల్లెటూ పల్లెటూరులో మీది ఉంది కదా అండి మీది ఉంటే వేసారా అండి ఎప్పుడన్నా నాటు
పొలం చేస్తాం మేము ప్రతి సంవత్సరం పొలం నాటేస్తం పొలం ఒకటే ఇగ చూసుకుంటాం ఊ కొంచెం వ్యవసాయం ఇప్పుడు వాటర్ సరిపోకపోతే కూడా ఇబ్బందులు అవుతున్నాయి కదండి
హ్మ్
ఉమ్ ఈ ఎండలకు బోర్ లో నీళ్ళు కూడా రావట్లేవు దాని వల్ల కూడా ఇబ్బందులు అవుతున్నాయి కానీ చెయ్యాలి కదా ఉన్నప్పుడు పొలం అన్నట్టు చేస్తూ